అం
హాయ్ హవా యు
ఫైన్ ఆమ్ థ్యాంక్ యు. వాట్ అబౌట్ యు?
యా ఆం సో గుడ్. ఆ మీర్ ఈ మధ్యేదో ట్రిప్కెళ్లారంట?
అవును ఈ మధ్య మేము గాందాపూర్కెళ్ళాము.
ఓ ఓకే ఏంటి ఆ ప్లేసు
అంటే ఆ ప్లేస్ లో ఆ సాక్షాత్తు దత్తాత్ దత్తాత్రేయ స్వామి వారె ఆ అక్కడ సం టైమ్ ఆ సం టైమ్ ఆఫ్ అమీన్ పీరియడ్ లో లైక్ అక్కడ సాక్షాత్తు అక్కడ వెలిస్ శార్ అన్మాట అక్కడ ఉన్నారన్మాట.
ఓకె ఓకె అంటే అది డివైన్ ప్లీజ్ ఆ స్పిరిచువల్ కి సంబంధించి
అవునండి. కంప్లీట్ స్పిరిచువల్ కి సంబంధించింది. అక్
ఓకె ఆ అంటె ట్రిప్ కెళ్లారు అననంటే నేను ఓ ఓకె మెడిటేషన్ చేస్తారా?
అవును చేస్తారు అక్కడ దత్తపారాయణం కూడా చేస్తారు. ఆ గురుచ చరిత్ర అనే ఒక బుక్ ఉంటుంది. అది కూడా చదువుతారు.
అంటె బుక్ ఏం చేయాలి చదవాలా
ఊ మనం చదవాలి దాన్ని లైక్ ఆ మనకి సెవెన్ డేస్ ట్లా ఒకటి ఉంటుంది టెన్ డేస్ లో ఒకటి ఉంటుంది
ఓకే ఓకే
ఆ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తే మాత్రం ఆ లైక్ ఆ ఏమంటారు
అంటే ఏదైనా అనుకున్నా అది జరుగుతుంది అని ఏమన్నా అంటారా ఓకే ఓకే ఓకే గాట్ ఇట్ అంటే నేను ఏమనుకున్నానంటే మీరు ట్రిప్ కళ్లారు అని మా పక్కింట వాడు చెప్పింది ఏంటండి వీళ్ళు కనిపిచ్చట్ లేదు అని అన్నాడు టే ఆ సో వేరే ఏమన్నా అబ్రాడ్ ఏమన్నా తీసుకున్నారేమో సమ్ ఎంజాయ్ చేయడానికి అని అన్ కున్నా అంటే సమ్మర్ సీజన్ వస్తుంది కదా సో అలా వెళ్లారేమో అని చెప్పేసి నేను అనుకున్నా
మీరేమైనా వెళ్లారా ట్రిప్ కి
ఆ స్పిరిచువల్ ట్రిప్ అంటే నాకు ఈ మాద్ ఇందులో ఏమి లేదండి కానీ నేను ఫ్రెండ్స్ తో సమ్ కిట్టి పార్టీస్ అవి ఆ అలా అవును ఈ మధ్యే అయింది అంటే బయటికి వెళ్ళడం లా అలాంటివి ఏం కాదు జస్ట్ ఇన్ లోని కొంచెం కొన్ని ఫుడ్ ఐటెమ్స్ మేమే చేసేసుకొని కొంచెం హోమ్ థియేటర్ పెట్టేసుకొని ఒక న్యూ రిలీజ్డ్ మూవీ ఒకటి డౌన్లోడ్ పెట్టుకొని అలా అలా ఎంజాయ్ చేసాను
సో మీరు ఏమైనా డివైన్ లైక్ స్పిరిచువల్ ప్లేసెస్ కెమైనా వెళ్ళిన రోజులు ఉన్నాయా
యా ప్రీవియస్ గా నేను చాలా వెళ్ళాను ఆ ఆస్ యూసే దత్త టంపుల్స్ నేను ఒక ప్లేస్ కి ఏళ్ళాను లాస్ట్ ఇయర్ ఆ దట్ ఇస్ కాల్డ్ సంవెరె అండ్ సౌత్ స్టేట్ ఆ కృష్ణా రివర్ ఉంటుంది అక్కడ
ఓకే
ఆ రివర్ కి అటువైపు లో రివర్ కి ఇటువైపు ఇలాంటి టూ సైడ్స్ లో కూడా ఆ దత్తాత్రేయ వారిది టెంపుల్స్ ఉంటాయన్నమాట ఎట్ ఏ టైమ్ టూ టెంపుల్స్ విజిట్ చేయొచ్చు అలా అంటే రివర్ దాటాలన్నమాట చిన్నం బోట్స్ ఉంటాయి అక్కడ ఆ బోట్స్ లో తీసుకెళ్తారు ఆ అది బాగుంటుందండి అంటే రివర్ లో అలా వెళ్ళడం అనేది వాటర్ ఫ్లోటింగ్ చాలా ఎక్కువ ఉండాలి
ఓకే సో మనకి ట్రావెలింగ్ వల్ల ఏమైనా
ఆ పేశ ట్వల్ గా చెప్పాలి అని అంటే ఆ అక్కడ ఆయన చాలా డేస్ ఉన్నారంట ఆ ఆయన పాదుపుకలు కానీ ఇంకా ఆయన యోగా చేసినటువంటి ఆ బండరాయి కాని అక్కడ మనకి ఆ ఒక ఎవిడెన్స్ గా చూపిస్తార అనమాట
సో స్టిల్ అక్కడ సం పవర్
యా అండి ఒక పా ఉంది అనేది నమ్ముతూ ఉంటారు ఆ అది పక్కన పెడితే పాయింట్ ఆఫ్ వ్యూ అనేది చెప్పేసి అంటే మనకి రివర్ ఆ చుట్టుపక్కల అంతా కూడా కొబ్బరి చెట్లు ఉంటూ ఉంటాయి అది చూస్తున్నప్పుడు ఆ ఎంత బ్యూటిఫుల్ ఫుల్ గా అనిపిస్తుందింటే మైండ్ ప్ర్లెజెంట్ గా ఒక గ్రీనరీ లో అలాంటి కొబ్బరి చెట్ల మధ్య ఉన్నప్పుడు ఆ ఇట్స్ అన్ ఎక్సలెంట్ వ్యూ అన్నమాట ఒక్కసారి నా వెళ్ళి చూడాల్సి డే టైము అంత ఆ అలా ఉంట ఉంది నైట్ టైం కూడా డిఫరెంట్ గా ఉంటుంది ఇల్లో
ఓ కెస్సో అది సాల చాలా మంది వస్తూ ఉంటారా లేదంటే
ఆ అక్కడికి చాలా తక్కువ వెళ్తారండి ఎందుకంటే చాలా తక్కువ వెళ్తారు ఎందుకంటే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అనేది చాలా లిమిటెడ్గా ఉంది ఆ చాలా వరకు ఈ బస్ రూట్ టు తీసుకని వెళ్ వెళ్లాలి ఓన్గా వెహికల్ తీసుకని వెళ్తే వెళ్ళొచ్చు మనము ఒక ఓన్ వెహికల్ లో వెళ్ళడు వెళ్ళి ఉండడమే బెటర్ బస్ అయితే ఫస్ట్ బస్ తీ కోవాలి సెకండ్ బస్ తీసుకోవాలి అగైన్ టూ టైమ్స్ ఆటోస్ మారాలి ఇంత ఉంది
సో కంప్లీట్ ఒక ఫారెస్ట్ ఏరియాలో ఉన్నట్ట లైక్
ఫారెస్ట్ ఏం కాదు ఇది ఊరు ఊరే ఉంటుంది కాకపోతే ఆ బయటకి సిటీకి చాలా దూరంగా ఉండటంతో ఎక్కువ డెవలప్మెంట్ అనేది ఏం జరగలేదు
ఓకే
ఉమ్
ఏ స్టేట్ అండి
ఆ స్టేట్ వచ్చేసి సదరన్ స్టేట్ సరే
ఓకే మీ మోస్ట్లీ ఇలాంటి స్పిరిచువల్వి తమిళనాడులోనే ఉంటాయి ఆర్ కేరళ కదా
ఆ యా సదరంలో మనకి ఆ స్టేట్స్ మీరున్నట్లుగా ఉంటాయి ఆ బట్ ఇట్స్ డిఫరెంట్ ఇగ తెలుగు స్టేట్ ట్స్ ఇవైతే
ఓకే సో ట్రావలింగ్ వల్ల చాలా నాలెడ్జ్ వస్తాది కదా
అవును వెన్ విఆర్ ఎక్స్ప్లోరింగ్ ద న్యూ థింగ్స్ ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాం కదా
న్యూ పి పుల్ కనెక్ట్ అవుతారు న్యూ థింగ్స్ నేర్చుకుంటాము ఆ కనెక్ట్ అవుతుంది అక్కడ సర్కంస్టాన్సెస్ కి అలవాటు పడతాము
టేస్ట్ ఆఫ్ ఫుడ్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది
అవును
ఆ ఒక ప్రతి ఒక వెరైటీ
స్పిరిచువల్ కాకుండా ఇం ఇంకేమైనా ట్రిప్స్ ఉన్నాయా
ఆ స్పిరిచువల్ క్లిప్స్ కాకుండా అయితే ఆ ఇంకా గ్రాడ్యుయేషన్ టైమ్ లో నేను ఫ్రెండ్స్ తో మనాలి వెళ్ళాను ఆ దాట్స్ ఏ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట నాకు
స్నో పడుతూ ఉండే బీచ్ వింటర్ టైం
చాలా
వింటర్ టైం లో వెళ్లర లేదంటే
ఆ మనాలి
మీరూ ఓకే
ఐ థింక్ మీరు కూడా వెళ్లారనుకుంటా కదా
లేదు నేను వింటర్ టైమ్ లో వెళ్ళను అడుగుతున్నాను
ఆ ఇట్స్ ఆల్మోస్ట్ వింటర్ే ఏంటంటే మనకి ఫెబ్ ఎండింగ్ ఇంకా మార్చ్ ఎంటర్ అవుతుం యా మార్చ్ లాస్ట్ వీక్ అసల్ ఫెబ్ లాస్ట్ స్వీక్ లో వెళ్ళాము
ఓకే
హు
ఎక్కువగా నా టైమ్ లో నేను ఎక్కడికి వెళ్ళలేదు బట్ మక్సిమం ట్రిప్స్ తీసుకుంటే ఫ్రెండ్స్ తో కలిసి అలా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఉంటాయి కదా వండర్లా లో సో దానికి వెళ్ళసి బాగా ఎంజాయ్ చేస్ వచ్చం అంతే
ఓకే ఓకే
ఇంకా ట్రిప్స్ అంటే లైక్ మాక్సిమం భద్రాచ్
యా ఇటూ సిటీ లోపల్కి వస్తే మనక్ కీ ఎంజాయ్ చేయడానికి చాలా ఉన్నాయి వండర్ లా ఉంది చమ్ ఎగ్జిబిషన్స్ ఉంటాయి ఇన్ మా ఇష్ ఎక్సిబిషన్ అనేది ఇయర్లీ వన్స్ జరుగుతుంది హప్ యూ హవ్ అన్ ఐడియా అబౌట్ దట్
అవునవును చాలా మంది అంటే చాలా స్టేట్స్ నుంచి వచ్చి పెడుతూ ఉంటారన్
స్టాల్స్ పెడతారు అవును సమ్ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ లో స్టాల్స్ అనేవి అరేంజ్ చేసుకుంటూ ఉంటారు అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లోథింగ్ కానీ, ఫర్నిచర్ కానీ చాలా బాగుంటాయి అన్ని కూడా హ్యాండ్ క్రాప్టెడ్ హ్యాండ్ మేడ్ థింగ్స్ అన్మాట్ అవి అ చాథింగ్ ఎబ్ ఆ టుల్లు ఒక మెషిన్ మేడు
ఉమ్ ఎస్
మీరు వండర్లా విజిట్ చేసారా?
అవునండి వండర్లా విజిట్ చేశాను దట్ ఓన్లీ ఫస్ట్ ఓన్లీ వన్స్ అంతే ఒకేసారి మాత్రమే వెళ్ళాను నేను మళ్ళీ వెళ్ళలేదు
సో దాని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది మీకు
ఆల్మోస్ట్ అన్ని గేమ్స్ అంటే మక్సిమమ్ వాటర్ లో ఆడుకున్నాను మిగతావి ఆడ్డానికి కొంచెం వేర్ చేయలేదనమాట
ఓకే ఆ
వాటర్ గేమ్స్ లో ఆడుకున్నాను స్విమ్మింగ్ అని సో అలానే గడ్చిపోయింది. ఆల్మోస్ట్ ఆ ఫ్రెండ్స్ తో కలిసి బస్ లో వెళ్ళాము ఆ మళ్ళీ బస్ లోనే వచ్చాము.
ఓకే ఓకే సో యు ఫుల్లీ ఎంజాయడ్ దేర్ అనమాట
మ్మ్ యా ఫుల్లీ బట్ ఉంటే ఒక త్రీ టు ఫోర్ అవర్స్ ఉన్నామేమో అంతే అంతే అ అ త్రీ టు ఫోర్ అవర్స్ కూడ కర్టన్ బీచ్ టూ అవర్స్ అంతే
ఓకే అంటే ఆ టూ అవర్స్ కూడా మీకు ఆ ఒక మంచి మెమరబుల్ మూమెంట్ మెమరబుల్ ఈవెంట్స్ అనేవి జరిగాయి కదా అక్కడ
అవును చాలా చాలా ఎంజాయ్ చేస్
ఓకే మామ్ హావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ బై గుడ్ నైట్
గుడ్ నైట్ యు టూ